హలో సిస్టర్స్ హలో
హలో
విన్పడుస్తుందా సిస్టర్ నేను
ఆ చెప్పసిటారు బారా
బాగున్నాం సిస్టర్ మీరు బాగున్నారా
అజీ శర్మికు
ఇను పడిస్తుంది వి పడుస్తుంది బాగున రాంటి హలో
మ సా
వినిపడిస్తుందప్ప
కన్నా వినిపిస్తుంది నా వాయిస్ నీకు వినిపిస్తుందా
వినపడిస్తాంది కొంచెం బ్రేకింగ్ అవుతాంది అంతేపా ఆ వినపడిస్తుంది
ఓకే ఓ మ్ చెప్పండి చెప్పండి చెప్ప
ఆ బావున్నామ్
ఏం చేస్తాండ్రు మత్ తిన్నాం తిన్నం సార్ తిన్లే ఇంక
ఏం చె మేమూ తినలే ఇందాకే వచ్చాను ఇంకా హాస్
ఉఊహూ తినాలన్నా తిన్లేదు
ఏం చేసినారేం వంట
మామిడికాయ్ ప చడి హన్నము
ఆహా ఇంటికాడ మంచి మంచి వంటలు చేసుకొని తింటారు కదా మీరు
మ్ నాన్న తమ్ముడు ఏం చేస్తుండు
అందరు బాగున్నారు సిస్
ఏం చేస్తున్నారు అంటి
ఏం చేయలే ఏం చేస్తాం ఈ టైం లో కాలినే మా తమ్ముడు ఈరోజే వచ్ మా బా
ఊహ్మ్ సరే సరే
హు
ఊహూ పొద్దున ఏం తిన్నారు?
ఉదయం తిన్నాము, టిఫిన్ చేసాము.
ఏమ్ టిఫెను? ప్మా నా?
మ్
కేమేశారు?
ఏమేత్తారు నార్మలే పచ్చిమిర్చి, ఎర్రగడ్డ, టమేటా.
కొంచెం చెప్తరా? మేం ప్రిపేర్ చేసుకుంటాం కొంచెం డిటెయిల్ గా
యెం
హలో డిటేయిల్ గా చెప్పండి సిస్టర్ మేము నేర్చు కుంటాము మీరు చెప్తే
మీరు చెప్పండి ఫస్ట్, తర్వాత మేమ్ చెప్తం. మిస్టర్ రాదా మీకి?
నాకు రాదనే కదా మిమ్మల్ని అడుగుతున్నా నాకు రాదు సిస్టర్ ఫస్ట్ ఏం చేస్తామూ అది రవ్వ తీసుకుంటాము, అది బాగా ఎంచుతాము అది ఎంచిన తర్వాతా కొంచెం వా టర్ ఒక గ్లాస్ వాటర్ లోకి ఆ రవ్వ ఎంతుంటే అంత ఏసి తరువాత పెడతం.
హ్మ్ మళ్లీ ఏమి వేశారు? దాంట్లో పిచ్చి మిర్చీ అవన్నీ ఏమెయరా?
ఆ జిలక రవాల కరివేపాకు ఆంత ఏస్తరు? హ్మ్ నీ మిస్టేక్ ఏదో చె ప్పండి మాకు తెలియదు కదా! ఆ
అంతేమే
స్మెల్ బాగ వచ్చేకి ఏమన్న ఏస్తర మీరు?
ఏమేస్తం స్మెల్ వచ్చేకీ ఏం వెయ్యం, జీలకర ఏస్తము
మ్మ్ కరేపాకేస్తె మంచి స్మెల్ ఒస్తుంది గదా
మ్మ్ మ్మ్
హలో మ్మ్ అవును మీకు ఏం వంటంటే ఇష్ టం బాగ
అన్ని ష్టమే
అంటే మీకు చికెన్ అంటే బాగ ఇష్టమని టాక్లేండి అందుకే అడుగుతున్న చికెన్ మ టన్, ఫిష్
హ్మ్
హ్మ్ చేసుకున్నారా చికెన్ ఒక్కసారన్నా
సినం, వెన్స్ డే చేసినం
బాగా తినండి. ఇంటికాడ ఇడికి వచ్చి పికిల్స్ అవి తెచ్చుకోండి. తినరుకాబట్టి హాస్టల్ ఫుడ్ సరిగ్గా మీరు హ్మ్ అన్ని పెద్ద. పెద్ద బాండిల్ కేత్ కోరండి అరే బాక్సెస్ కెత్తుకోరండి మీరు తినరు కదా ఈ ఫుడ్డు అంటున్నా
ఇడికి వచ్చి సర్చింగ్ చేసుకోవాలా జాబ్స్ అంటే మర ఇబ్బంది అవుతుంది కదా హ్మ్ అందుకు చెప్ తున్న ఈ ఫుడ్డు సరిగ్గా తినరు కాబట్టి అవి దేచ్ అంటే కొంచెం కడుపులో కన్నా వేస్ తుంది
హ్మ్ అందుకనే సిస్టర్
హ్మ్ తెచ్చుకోని తెచ్చుకోని అన్ని తెచ్చుకోండి
చట్నీకి తినాలా గదా ఇంకా హాస్టల్ ఫుడ్ అంటే ఇంకా తినలేం హ్మ్ చూసి అంతే అవి
హ్మ్
అంటే ఇంటి పుడ్డన్నా నేర్చుకోవాలిగా
హ్మ్ టవునవును లెండి
హ్మ్
పొద్దున్న ఏం చేసుకున్నారు టిఫెన్ ఏం టిఫెన్ మాఫ తన్నాను
మధ్యాహ్నం మత్తళ్ళ ఇంటికి వెళ్ళండి
సేమ్ సౌండ్స్ న్నా
ఎక్కడ రాలేద
అ అస్తస్త ఇక్కడ పదానికి వాయిస్ రికార్డుకు తేడా ఉంద ఏదో చి చి చి చి అని వస్తుంది.
పనా కదా జాలికి కుదవుతుంది బాగా మీదే పైన
ఆ గాలి సౌండ్ గాదు ఏదో శబ్దం అదో ఏదో జరుపు సౌండ్ డిస్టర్బెన్స్ రాక కుండచూసుకోవచ్చు కదా కొంచెం
చె
అలా కాదు సిస్టర్ ఎలా చొప్పు పాలి మీకి సౌండ్ డిస్టర్బెన్స్ వస్తే మనకుయిస్ ప్లాట్
ఆ
అ డిస్టబీన్స్ రాకుండు చూసుకోండయి ఇంకా వస్తానే ఉంది హ
ఇప్పుడు ఎక్కు గాలి వీస్తుంది.
ఆహా వర్ష మస్తా ఉంది వర్ష మచ్చ మనంద సూచలా
అట్లేలే ఇన ఇయపోయాడు ఎక్కువ కొడుతుంది ఇన్నొన్న గాలిఎక్కువ పడుతుంది ఎక్కడున్న
మంచిగా వస్తే బెస్ట్ లా గాలి అ రేపు ఎక్కడకెళ్తున్నారు
చాల
ఏం డిసైడ్ కాలేదా ఇంకా
అ అ ఏం కాలే
అత్త వాళ్ళ ఏం చేసిండ్రు ఈ రోజు నువ్వు వచ్చినావా స్టెషన్ లో
పసలే ఏం చేయలే నార్మల్గా వాళ్ళి సిజనం చేసుకోకూడదు
దగ్గరేనా మీ ఊరికి
దగ్గర వన్ కిలోమీటర్ అట్ట
హాస్టల్ ఫీజ్ పే చేస్తారా సిస్టర్ మీరు
లే సిస్టర్ చెయ్యాల్లా
ఆ పాపతో ఏమని చెప్పినారు మరి
ఈవినింగ్ అని చెప్న్నాను పర్లే ఎప్పుడున్నా అలా వెేయక కాఫగా వె్య వేసిన తర్వాత నాకు స్క్రీన్ షాట్ అట్లా పెట్టు నా నెంబర్ ఉంది కూడా పలో పార్కు లో వేసి కైగాయప్ప అన్నా సరేలే అంటి
సరే సరలే మంచి్ పని చేసినర్లే
అది ఇక్కడ నెట్వర్క్ రావట్లేదు సిస్టర్ ఏ సెసి అసలు పోవట్లే నెట్ వర్క్ పోవట్లే
ఏం కాదు ల పిల్ల కాల్ జెసి అలానే చెప్పండి పర్లేదు నేను అడితే నేను చెప్పు తన అ పిలో ఈవీక్ లో వస్తుంది లేండి అని చెప్తాలేండి డోంట్ వర్రీ
టూ త్రీ డేస్ అంతే వచ్చేస్తా
టూ త్రీ డేస్ అంటే థాస్డే అర్ ఫ్రైడే
మంతే హండెలా పోతే త్తన్నా
ఉ సరే సరే అంత సెట్ చేసుకోరాండి సర్టిఫికెట్స్ అన్ని ఓకేనా హలో హలో సిస్టర్ సర్టిఫికెట్స్ అనే కవర్ చేసుకోరాండి హలో హలో సిస్టర్ హలో హలో సిస్టర్ వినపడుస్తుందా వాయిసు